చెప్పండి
అదే అండి ఏం చేస్తున్నారంండి నా మమ్మల్ని మర్చిపోయారా కోడిన్న చెప్పారు కదా బాగా ఆ కోడి అన్న కో చెరుా
చూసుకుంటూ తినాలి
హలీమా
యా యూ డోంట్ నో నీకు హలీం గురించి తెలీయదా
ఏ హలీం పెట్టాం చికెన్ హలీం మటన్ హలీం
నువ్వు వెజిటేరియన్ కాబట్టి నీకోసం వెజ్ హలీం పెట్టాను
ఓ నాకు పెట్టవా అయితే
కానీ వెజ్ హలీం అనేది ఉండదు నేను చికెన్ నేను చికెన్ హలీం ఆర్డర్ పెట్టుకున్నానండి
ఆహా ఎక్కడ నుంచి
మా ఫ్రెండ్ వెళ్ళిందనమాట తను తీసుకొచ్చింది
కే ఇప్పుడు నువ్ హాస్టల్లో ఉన్నావా ఇంట్లో ఉన్నావా
హాస్టల్లోనే ఉన్నానండి
అవునా
ఆ ఇప్పుడు సెవెన్ కి మ్యాచ్ ఉంది తెలుసా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
నాకు తెలీదు నేను న్యూస్ మ్యాచెస్ అని ఏం చూడను
ఇప్పుడు నేను సెవెన్ కి టీవీ ముందు కూర్చుంటే ఐ మీన్ ఫోన్ లో ఆన్ చేసి పెడితే మ్యాచ్ ఎంతకయిపోతే అంతవరకు నేను పన్గ నుంచి లేెగన్
క మరి డిన్నర్ ఏం చేస్తారు
చెప్పాను కదండి హలీం ఒక్కటి అది తినేసి మా హాస్టల్లో ఏం ఫుడ్ పెడితే అది తింటా
ఓ నైస్ మీ హాస్టల్లో స్పెషల్ ఏంటి
చికెన్ కర్రీ పెట్టారు వరస్ట్ చాలా చెత్తగా ఉందన్నమాట
అలాంటప్పుడు రూం తీసుకోవచ్చు కదా
రూమ్ అంటే కష్టం ఇంట్లో ఒప్పుకోరు కదా
ఆ అవును
ఇంకేంటి
చెప్పాలి ఈ రోజు ఏం చేశారు
లోన్నర
లేదు లేదు నేను ఇంటికి వచ్చాను
ఓకే ఏం చేసింది ఆంటి మధ్యాహ్నం తినడానికి
నేను నాన్ వెజ్ తినను కాబట్టి మష్ రూం చేశారు
బట్ నువ్ అది కూడా తినవు కదా
బటర్ చీజ్ గ్రేవీ తింటానని చేసింది
ఓకే
ఇంకేం స్పెషల్స్ లేవా అంకుల్ ఏం చేస్తున్నారు
అంకుల్ బయటికి వెళ్ళారమ్మా మమ్మీ టీవీ చూస్తున్నారు ఇంకా నేను ఖాళీగా ఉన్నానని నీ
మీ సిస్టర్
తను కూడా హాస్టల్ లో ఉంది
మరి నువ్వెందుకు వెళ్ళావు ఇంటికి మీ సిస్టర్ ఇంట్లో లేనప్పుడు
నాకు అలా వెళ్ళాలనిపించింది సో అలా ఎన్ అందుకు వెళ్ళిపోయాను
అయ్యో మరి మమ్మల్న అందరిని వొన్ కర్రీ చేసి ఎళ్ళిపోయారు కదా మీరు
ఆ నువ్వు వెళ్ళముకంటే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు లేదంటే మా ఇంటికి వొచ్చేయ్
ఉగాది ఫెస్టివల్ ఉంది కదా ఉగాదికెల్తా
అవు ఉగాదికి మేం వెళ్తామా లేదో తెలీదు
ఫోర్ డేస్ హాలిడేస్ వస్తాయి కదా కంటిన్యూయస్లీ వీకెండ్ వొచ్చిద్ది ఆ తర్వాత శ్రీరామనవమి ఉండిద్ది అప్పుడు వీకెండ్ వచ్చిద్ది మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చింది అప్పుడు వీకెండ్ హాలిడే
నేను అవన్నీ చూడ్లేదు
కదా
అవు అవి నేను చూసుకోలేదు
మ్మ్
ఆ హాలిడేస్ అనే నేను చూసుకోలేదు ఎప్పుడు ఉగాదికి ఇంటికెళ్ళను కాబట్టి ఈసారి కూడా నో అన్నాను
ఎళ్తే బాగుంటు బాగుంటది కదా న్యూ ఇయర్ ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటామ్
మ్మ్
కరెక్టా కాదా
అవును బట్ కొంచెం సారోస్క వెట్టి కొంచెం ఆలోచించుకోవాలి
బట్ నేన్ కూడా ఫారే కదా దూరమే కదా ఇ క్కడ నుంచి మా ఇల్లు ఏం పక్కన లేదు ఎప్పుడెళ్లి అప్పుడు రావడానికి
మ్మ్ నువ్వు వెళ్ళి పక్కన ఉన్న ఇంటికడ వళ్లేేస్తావ్
ఎస్ ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి సో నేను ఇక్కడికైనా వెళ్తా
ఆ
ఎక్కడికైనా వెళ్తా ఏమైనా చేస్తా
ఈ సారి సమ్మర్ ప్లాన్స్ ఏంటి
ఏముంది బోరింగ్ అదేదో ఇంటర్న్షిప్ అంట సొమ్మర్ ఇంటర్న్షిప్ అంట మేబి అది చెయ్యాలి చూడాలి
ఓకే ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తావా స్టైఫండ్ ఇన్ షిప్ చేస్తావా
ఈడయితే చేయను ఫ్రీ అయినా పర్లేదు స్టైఫండ్ అయినా పర్లేదు పెయిడ్ కట్టి మట్టుకు ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వను
మ్మ్ ఆయనోజు అది నేను వేస్ట్ అనుకుంటా ఎందుకంటే వాళ్ళు జస్ట్ మనీ పే చేస్ చేపిం చుకుంటారు
మనకేం నేర్పిచ్చరు
ఆ
కాలేజ్ కే ఇంతింత మనీ కట్టి బొక్కా మందులు మళ్ళీ పెయిడ్ ఇంటర్న్షిప్కి ఎళ్తే అదో బొక్క
ఆ
ఇంకేంటండి
అవును అది చాలా వేస్ట్ అందుకే నేను కూడా మోస్ట్ ప్రమోలీ ఆ ప్రీ ఇంటర్న్షిప్స్ కి వెళ్దాం అనుకున్ తున్న నాకు ఆల్రెడీ తెలిసిన ఒక ఇన్ దాంట్లో వెళ్ళిపోతాను
ఓకే అప్లై చేసావా మరి
లేదు వాళ్ళకి ఒకసారి కాల్ చేయాలి
మ్మ్
మ్ వాళ్ళు కాల్ చేయమన్నారు ఇంటర్న్షిప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము అని సొ వాళ్ళకి కాల్ చేయాలి
కనుకో నేను కూడా జాయిన్ అవుతా
సరే సరే
ఇంకా త్రీ మినిట్స్ లో మ్యాచ్ స్టార్ట్ అయిపోయిద్ది
పచ్చి దాని హలీము అన్నీ మళీ వచ్చందా
రాలేదు ఇంకా మా ఫ్రెండ్ తీసుకురాలేదు తీసుకొస్తే మ్యాచ్ పెట్టుకొని మ్యాచ్ చూస్తూ హలీం
హలీం హలీం హలీం అంటన్నావు కదా హలీం రెసిపీ తెలుసా మీకు
ఆ కొంచెం కొంచెం తెలుసు బట్ దాన్ని ఎలా మేక్ చేస్తారో నాకు తెలి అది చాలా హై ప్రోటీన్ అందులో పెసళ్ళు వేస్తారు మూంగ్ దాల్ వేస్తారు మూంగ్ దాల్ ఓకే ఆ మూంగ్ దాల్ అన్న పెసళ్లున్నా ఒకటే కదా ఏదో ఆ అన్నీ దా దాల్ అన్ని వేసి దాన్ని బాయిల్ చేసి వాటిని పేస్ట్లా పట్టి ఆ చికెన్లో కలిపిస్తారు చికెన్ని బాయిల్ చేసి దాన్ని స్మాష్ చేసి ఏదో అలా ఎలా చేసినా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అందుకని
అంటే నీకు హలీం హలీం అంటే ఎంత ఇష్టం కదా అట్లెస్ట్ యూ షుడ్ నో దా రెసిపీ
రెసిపీ తెలుసుకొని మనం ఏం కుక్ చేయలేం కదా బట్ కానీ అది ముస్లిమ్స్ వాళ్ళు చేస్తేనే బాగుంటుంది
ఉమ్
ఎందుకో వాళ్ళు చాలా అప్గ్రేడెడ్గా ఉంటారు దాంట్లో
హమ్ నేను విన్నాను మీ కాలేజ్ లో హలీమ్ పాయింట్ ఉందని
మా కాలేజీలో హలిం పాయింట్ ఉండదు అసలు మా చుట్టుపక్కల కూడా మా చుట్టుపక్కల కూడా హలీం పాయింట్ ఉండదు హలీం కోసం మేము టౌన్ కి వెళ్ళాలి మళ్ళీ
అవునా
టౌన్ కెళ్ళి హలిం తెచ్చుకోవాలి లేకుంటే స్విగ్గిలో ఆర్డర్ పెట్టుకోవాలి స్విగ్గీలో అయితే అయితే డెలివరీ చార్జెస్ పడతయి నీ ఫైవ్ కిలోమీటర్స్ బిలోలో కూడా ఉండదు
ఉమ్
హాలీం పయింట్
ఏం లేదు నేను వేరే వాళ్ళ దగ్గర విన్నాను మొన్న నిన్న కూడా మీ కాలజ్ లో హలీం పాయింట్ పెట్టు
మా కాలేజీ లో హలీం పెట్టలేదు ఇంకా చాల్‌ ఆ పెట్టారు లైక్ చీస్ కేక్ బ్రౌనీస్ వాఫల్సు మొయటోస్ చాలా
ఎంజాయ్ చేశారా అయితే కాలేజ్ ఈవెంట్లో
ఏం ఎంజాయ్లే అండి
ఉఉమ్ అండి
వేస్ట్ అసలు కాలేజీలో ఫెస్టులకి డబ్బులు కట్టించుకోలేదు కాబట్టి బతికిపోయినా అదే డబ్బులు కట్టించుకోండి ఇంకా కట్టిన దానికి ఎంజాయ్ చేసిన దానికి వేస్ట్ చెత్తా
ఫేర్వెల్ అయిన బాగా ఎంజాయ్ చేయాలి
నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ ఈవెంట్ పెడతారనుకుంటా మా కాలేజ్లో మళ్ళీ
పెట్టడానికి కూడా అనుకుంటను ఎందుకంటే సలి ఆ ఈ ప్రతి ఇయర్ ఈవెంట్స్ ఉంటున్నాయి కదా
అదే అదే చాలా ఇంకా మంత్లీ మంత్లీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా మంత్లీ ఆ టూ మంత్స్ కి ఒకసారి చెప్పు ఇంకేంటి
ఆ ఇంకేటి అండి
నా హలీం కోసం వెయిటింగ్ నేను
ని హలిమ్ త్వరగా రావాలని కోరుకుంటూ నువ్వు బాగా తిని మ్యాచ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇట్లా నేను సెలవు తీసుకుంటున్నాను
ఓకే మీకు వీలున్నప్పుడు కాల్ చేయండి మళ్ళీ
ఏంటి
మీకు వీలున్నప్పుడు కాల్ చేయండి
ఆ షూర్ మళ్ళీ చేస్తాను
సరే అండి
బాయ్ బాయ్
టాటా గుడ్ నైట్ హవ్ నైస్ డే ఓకే హవ్ నైస్ నైట్